హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది. మీకు
ఆ నాకి వినిపిస్తుంది.
ఎలా ఉన్నారు. ఏం లేదండి. ఊరికే ఉన్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
హ్ బాగున్ననండి ఏం చేస్తా ఉన్నారు.
టైతంది.
అవునా ఒక్క నిముషాం అండి హలో
ఆ చెప్పండి
వినిపిస్తుంద ఏం లేదండి ఊరికే ఉన్నాను. ఆ పైన అలా చల్లగాలికి నడుస్తాన్న వాకింగ్ చేస్తా ఉన్నా అండి. బోరు కొడ్తాంటే మీరు
నేను కూడా మిట్టి పైన ఊరికే చల్లగాలి కోసం కూర్చున్నా
హా
కాని చల్లగాలి రావడం లేదు.
రావడం లేదాండి రమ్మని
మీ వాయిస్ వినబడ స్టాక్ స్టాక్ అయితంది.
ఇప్పుడు కూడానా
ఆ
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంది.
ఓకే ఏం లేదండి ఊరికే మొబైల్ చూస్తా ఇన్స్టా స్ట్రోల్ చేస్తా ఉన్నానండి. రీల్స్
అవున ఎక్కువ చూస్తారా. మీరు మొబైల్
ఏంటండి
మొబైల్ ఎక్కువ చూస్తారా
ఎక్కువ అంటే ఏం లేదు చూస్తానండి చూస్తే అట్లాగే ఎంత టైమ్ తెలి హొ టెన్ మినిట్స్ హాఫ్ ఆన్ అవర్
చూస్తా నేను చూస్తా అండి. తక్కువ చూస్తాను.
అవునండి. తక్కువేనా హా మరెం చేస్తారండి. అంత బుద్ధిమంతుల మీరు చదువుకుంటారా
ఆ చదువుకుంటాను. అంటే రీజన్ ఉంది. చిన్నప్పుడు చూసి చూసి సైట్ వొచ్చింది. సో దాని వల్ల ఇప్పుడు సెల్లు చూడ్డం. తక్కువే మే చేసినా
ఓకే ఓకే సైట్ వస్తే స్పెట్స్ ఉంటాయి కదండి
ఆ ఇంట్లో కూడా తిడతారు సు దాని వల్లే గదా సైట్ వచ్చిది మరీ దాన్నే చూస్త స్తే అందుకు సెల్ చు అది కా
ప్రస్తుతానికి నాకైతే సైట్ లేదండి
సైట్లేదా సరే చూడండి మీరు సెల్ ఎక్కువసేపు వస్తుంది
ఆ ఓకే ఆ నేను కూడా అంతేం చూడనండి బట్ చూస్తే అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అనేది పెద్ద
ఆ మీరు స్పెట్స్ పెట్టుకోండి అంతే గా కూలింలో స్పెట్స్ అని వస్తాయి అంటే సైట్ రాకుండా పెట్టు పో అని చెప్తాను సైట్ కోసం గాదు సైట్ రాకుండా
ఆ ఓకే స్క్రీనింగ్ ఎఫెక్ట్ పడకుండాన అయిస్ కి
ఆ అవును
ఆ ఓకే కూలింగ్ ఆ తీసుకోవాలండి కూలింగ్ స్పెట్స్
మా ఇంట్లో గూడా ఉన్నారు చిన్న పిల్లలు గూడా ఇప్పుడు సెల్ అడిక్షన్ అయిపోయింది చానా
అవునండి అయ్యో చిన్న పిల్లలేంది చో వన్ ఇయర్ నుంచే ఇంకా వాళ్ళకి అడిక్షన్ అనమాట ఏడిస్తే చాలు మనం అలాగే రైమ్స్ ఏవో ఒకటి పెట్టిస్తాం బొమ్మలు మొబైల్ లో ఇంకా
ఎడిస్తే ఇంగ వాళ్ళకి మొబైల్ చూపిస్తేనే సైలెంట్ ఆయితారు లేకుంటే అంత వరకు కారు
అవును మనం గూడా అలాగే అల ఆ అలవాటు చెపిస్తాం పిల్లలకి
ఆ అవును ఇంకా మా ఇంట్లో మా అన్నవాళ్ళుగాని అంతే ఇంకా సైలెంట్ అయితారని సెల్లు చూపిస్తారు కానీ వాని కది అట్లే అడిక్షన్ అయిపోయి అడిక్షన్ అయిపోయి సేల్లు చూసుకుంటానే ఉంటారు
హ మరి అంత ఇప్పటి నుంచి అలవాటు చేయకూడదు పిల్లలకని
మ్
దాని బదులు మనం మనం అదే ఐ మీన్ మనం ఆడ్ ఆడిపించడము అట్లా చేయాలి
ఆ ఆ అలానే చేయాలి అలా అలవాటు చేయాలి కానీ ఇంట్లో వాళ్ళు లే వే అడిక్ట్ చేసారు సెల్లుని మా ఇంటి పక్కన అయితే చిన్న పిల్లలు వాళ్ళు సెకండ్ క్లాస్ చవుతారా సెల్లు చూసి చూసి వాల్కి సైట్ వచ్చింది ఈ వయసుకి
సెకండ్ క్లాస్ కే ఆమ్మో ఇప్పుడు ఈ రోజు లో ఇంకా ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లలకి లేదు పెద్ద పిల్లలకి లేదు అందరికీ సైటే
ఆ అందరికిీ వచ్చేస్తాంది సైట్ ఎక్కువ చూసి చూసి గేమ్స్ ఆడి ఈ గేమ్స్ వళ్ళ
ఆ పబ్జి ఫ్రీ ఫైర్ అయ్యో పిల్లోళ్ళు అయితే ఇంకా మా ఇంట్ దగ్గరగాని కొంతమంది ఉన్నారు అదేందో చంపేయ్ వాన్ని చంపేయ్ వీన్ని చంపేయ్ అంటా ఉంటదండి ఇప్పుడు అదేదో వర్డ్ ఉంది నాకు రా రావట్లేదు
ఆ వాన్ని నాకొచ్చెవిని నాకొచ్చెవిని మా ఇంటి దగ్గర గూడా అంతే ఆడుతానే ఉంటారు నైట్ నైన్ లెవెన్ అట్లే లైట్ ఆఫ్ చేసినా అట్లే స్క్రీన్ ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఆడతానే ఉంటారు సో దాని వల్ల కల్లెఫెక్ట్ అయితాయ్ వాళ్ళకి తెలీదు
అవును ఇప్పుడు తెలీదు ఆ అవునండి
మరి అన్నం తిండ్రు
అమరి అంత అడిక్షనా
ఆ అలా చేస్తారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు
ఆ అయ్యో కష్టమే ఎక్కువ్ మొబైల్ కూడా చూడకూడదు క్కువ అడిక్టై అడిక్షనవుతేయిన అ లైక్ మైండ్ అంతా మైండ్ లో న్యూ రాన్స్ అవి ఉంటాయి కదా అది కూడా కొంచం ఏమంటారు చిన్నగా అయిపోతాయి మెంటలీ వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ అవు రండి ఎక్కువ మొబైల్ చూడకూడదు
హ్మ్ అవునండి టే నేనే చెప్తా అంటాను మా అన్న వాళ్ళకి వాళ్ళ పిల్లవాళ్ళకి ఇయ్వద్దు అని ఇంకా వాళ్ళు వినరు సేళ్లియ్య కుంటే ఇంకా తినరు ఏడుస్తారని ఇస్తాండరూ చెప్ప నేను తగ్గిస్తాంత తిడత సెల్లు చూస్తే పిల్ల వాళ్ళ ఇంట్లో
హ్మ్ చెప్ చెప్పండి కష్టం రీసెంట్ గా కూడా మనం చూస్తా ఉంటాం కదా ఆ ఇ వన్ మంత్ నుంచి కంటిన్యూస్ గా ఫ్రీ ఫైర్ ఆడి చనిపోయారు అని చెప్పేసి న్యూస్ నేను విన్నాన్
మీ ఇంటి దగ్గర గాని ఇలా చిన్నపిల్లలు సెల్లు చూస్తానే ఉంటార
హ్మ్ అవునండి మొబైల్ ఒక అడిక్షన్ అడిక్షన్ కాదు అదొక అది లేకపోతే ఇంకా ఆ మనిషి వన్ డే కూడా వన్ డే ఏంది వన్ అవర్ కూడా ఉండలేరు
ఆ అవును చాలా అడిక్షన్ అయిపోయింది ఇప్పుడు మ మనముగానే ఉండలేము మనం కూడా
ఆ అది నిజమే అండి ఇప్పుడు మొబైల్ లేందే ఇగ ఆ జస్ట్ టెన్ మినిట్స్ కూడ గడవదు
ఆ కరెక్టే తినాలన్న మొబైల్ ఏ
పల్బిజి
ఆ తినాలన్నా తినాలన్నా మొబ్ మొబైలే మాట్లాడాలన్న మొబైలే టైం పాస్ కాలన్న మొబైలే
అవును అది అవునవును అది మనకి ఇంకొక పర్సన్ లాగా లైక్ పక్కనున్న పర్సన్ ఇంకొక అంతరాత్మ లాగా మనకి
మార్నింగ్ లేస్తేనే మొబైల్ చూడాలా నైట్ పనుకొనే ముందర్ నే మొబైల్ చూడలా మొబైల్ చూసే చాల అయిపోతేనే పనుకుంటాం నిద్దరొస్తే బనుకోమ్ మొబైల్ చూసే చాల అయిపోతే బనుకుంటామ్
అదికుడ అయ్యో కంటిన్యూస్ గా అలాగే చూస్తానే ఉంటాం ఇంకా ఒకవేళ నిద్ర రాకపోతే
ఆ ఇట్లా ఈ సోషల్ మీడియా వల్ల దానికే కంఫర్ట్ అయిపోయి ఇంకా అలానే చూసుకుంటా ఉంటాం
అవున్ అవునవునండి పా టైమే తెలీదస్లు వన్ అవర్ టూ అవర్స్ అలాగే చూస్తూనే ఉండిపోతాం నిద్ర రాకపోతే ఇంకా నైట్ ట్వాల్ ఓ క్లాక్ వన్ టైమ్ తో పన్లేదింకా
ఆ సెల్లు వాడాల్ నంటే ఇన్ఫర్మేషన్ కోసం కూడా కూడా వాడొచ్చు కానీ మనం దాని ఇ అలా వాడకోండా జస్ట్ టైం పాస్ కోసం
అవును ఐ ఉమ్ గేమ్స్ జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ వాటి కోసమే యూస్ చేస్తాం కానీ మనకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం ఆ యూస్ చేయం మొబైల్ ని
ఆ ఏదో గద రీల్స్ కామెడీ వీడియోస్ ఇవి చూసుకుంటూ ఉంటాం టైం పాస్ చేస్తూ ఉంటా అవి అట్లే అడిక్ట్ అయిపోయి మనము దానికే అలవాటు పడిపోతాం
అది వాటి పడిపోతాం గేమ్స్ మ్మ్ హూ మేమైతే చిన్నప్పుడు టెంపుల్ రన్ అండి టెంపుల్ రన్ ఉండిది ఆ ఆ గేమ్ అంటే ఇంక పిచ్చే అసలు స్మార్ట్ ఫోన్స్ అప్పుడు తక్కువ ఎవరికో ఉండేవి మా చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ దొరికిందంటే ఇంక టెంపుల్ రన్ టెంపుల్ రన్ టెంపుల్ రన్ ఆ ఆ సబ్ వే సర్ఫ్ పు టెంపుల్ రన్ అండి
మా ఇంట్లో వాళ్ళైతే మా అమ్మ కూడా క్యాండీ క్రష్ ఆతుంది
అ క్యాండీ క్రష్ కూడా అమ్మో క్యాండీ క్రష్ ఒక ఎమోషన్ నేను కూడా అంతే అండి క్యాండీ క్రెష్ ఈ మధ్య లేదు ఇంతకు ముందు అంతా బాగా ఆడతాన్ ఉంటిని
సెల్లు అలవాటు లేక న్నా చదువుకోకపోయినా ఇట్లా క్యాండీ క్రష్ ఆడతారు సెల్ ఓపన్ చేస్
అవునవును క్యాండీ క్రష్ ఆడుతారు ఇ ఇం యూట్యూబ్ షార్ట్స్
ఆ యూట్యూబ్ ఎక్కువ చూస్తారు వాళ్ళూ అట్లే అడిక్ట్ ఐపోయి సీరియల్ చూసేదీ సెల్ లోనే అలానే చూస్తానే ఉంటారు మీది సెల్లు సెల్లు లో సీరియల్ చూస్తారా ని
నేనా అండి ఆహా లేదండి నేను చూడను సీరియల్సు ఇది చూస్తానండి ఆ మహాభారతం
ఓకే
రీసెంట్ గా యా స్టార్ట్ చేశాను మహాభారతం
మీరు సెల్లు లో గేమ్స్ ఆడతారా
సెల్లులో ఏం లేదండి ఎప్పుడో ఇంత ముందు ఆడుతా ఉంటి ఈ మధ్య లేదు ఆ ఆ క్యాండీ క్రష్ ఆడతా ఉంటిండి ఇంతకు ముందు పసిల్ గేము అలాంటిగా ఆడతా ఉంటి ఈ మధ్య లేదు దండి తగ్గిచ్చేసినా ఫుల్లు ఈ మధ్య మొబైల్ చూడడం కూడా చాలా తగ్గిచ్చేసినానండి
కే మంచిది లేండి దానివల్ల
ఊ ఓకే అండి మరి బాయ్
ఓకే అండి మరీ చేస్తా నేను బాయ్
ఆ ఓకే బాయ్